హలో
వినిపిసందా ఆ వినిపిసందమ్మా
ఆ ఏ అనిపిస్తుంద అక్క ఏం చేస్తున్నా అక్క తిన్నావా
ఆ తిన్నాను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన
ఊహు అయిపోయిందా ఆహ ఆ ఏంకా ఇంకా ఏం తిన ఇక్క తిన్నానా పడుకున్నను ఉ టైమ్ అయింది కదా అనేసి ఇంకా
ఊ
ఎ
ఎస్టార్ చెప్తి కదా మష్రూమ్స్
అవున్ అవును
అవున్ అది చెప్పు ఎట్లా చేసేది
కర్రీనా నార్మల్గా ఇయి క్లీన్ చేస్బట్ అయి కొనుకొచ్చుకున్నవైతేనో అందులో మంటి ఎక్కువ ఉంటుంది. అదే టెనకుంటుంది. దాన్ని త్రీ ఫోర్ టైమ్స్ బాగా నీట్ గా క్లీన్ చేసుకోవాలక్కా వాటర్ లో ధర్వాత మనకు తగిన సైజు లో కాడ్ జేస్ కున్నామంటేనా ఇంకా తిరువాదా పెట్టి
అవి కూడా చిన్న కాబట్టి వచ్చేది చిన్న కట్ చేసే కేయెలేదు టూ పీజజ్ చేయాలంతే
అవును కొన్ని లావ్ వస్తాయి హైబ్రిడ్ కాబట్టి అవి నీకు చిన్నగా వచ్చేది గుళ్లు వస్తాయి. ఏదో ఒకటి అంత చిన్నగా చేది ప్రతి పెద్దగానేేస్తాయి నీకు అన్ అట్లా ఎస్తే బావుడదు మనం కు హు వచ్చినవి వేయిటేనా మనకు మామలుగా వర్షాకాలంలో వస్ తెగదా అవి నీకు కోయాల్సిన అవసరం లేదు గున్లు గుంలు బావుంటాయి
అవును
అవి టేస్ట్ బావుంటాయ్. ఏ కోయాల్సిన అవసరం లేదు. అట్లనే చేసుకోవచ్చు. ఇవి హైబ్రిడ్ కొంచెం కోసి కడుక్కొని బా నీట్గా పైన కొంచెం నల్లగా అందుకుం బా అదంతా తీసేసి బాగా నీటుగా క్లీన్ చేసుకున్నామన్ అంటే మట్టి అందుకు ఏం లేకోకుండా క్లీన్ అయిపోతుంది.
అవును కానీ నాచురల్గా వచ్చేసి దానికి భూమిలోంచి పీక్ త ఉంటే వేరు ఎట్లొస్తుంది అత్ ఇట్లా వస్తుంది. ఈ హైబ్రిడ్ వ్యాప్లో వచ్చే లేదు
అవి అట్లా వచ్చేద్ లేదంటే వాళ్ళు కల్డ్ జేస్తారు
ఉ కట్ చేస్తారు ఆ అది ఇచ్చలేదు కానీ అది చానా టేస్ చుట్టాదంట
ఆ ఇవి టెస్టల్సు వేడ్ దోష కావట్ చీజ్ టేస్ట్
హుహ్
వాళ్ళు అంటే అట్లానే అడిగి కట్ చేసిన అంటే మళ్ళీ ఒకేరే లేస్తాయ్. ఏమో అన్నట్లు చుడ్జెసరేమో మరి ఏమో తెలీదు అట్లా పెట్ అట్లా అయితే ఎప్పుడకి రావడం లేదు కొనుకుందనం ఎట్లానో కొంత వరకే గొడుగు గొడుగు ఉన్నంత వరకు కొంచెం కడమ్ వండించి కట్టజెస్త
హు అవును
నీన్ లేచన వెన్తనా జంపుగా వేరువార్కుంటుంది నీకు ఆ కడలు కూడా కోసన్న కోసి వేసుకున్నాంటే టేస్ట్ కూడా బావుంటుంది.
దే అవునవును
గదిల్లోకి కూడా అవసరం లేదు ఒత్తిడేం తినొచ్చు కర్రీ చేసుకున్నా హు కర్రీ చేసుకున్నాం అంటనా వాటిని అందులోకి ఏదైనా ఇంజేయము దానికి కలుపుకు తినడానికి అవసరం లేదు తాకరేం తినచ్చు అంటున్నా
అద్ పలావు కూడా చేస్తారు కదా మష్రూమ్ పలావు
మష్రూమ్ పలావు చేస్తారు కానీ నాకు తెలియదాక్క
ఆమ్ బ్లాక్
మష్రూమ్ మాలావ్ అంటే నార్మల్ పలావ్ చేసే మంచిగా మిససైతారు
ఇప్పుడు పలావులేకు
హుహూ నేను ఎప్పుడు పలావ్ వేయను నీన్
అంటే నువ్వు చికెన్ మసాలా వేసినట్లు వేసేస్తావా దాంట్లోకే
ఆ అంతే నేనతే స్పెషల్ గా ఏం చేయను అలానే చేస్తాను టేస్ట్ బాగుంటాయి అంతే
మేము చెప్తాం కదా ఎక్కువ మిరియాలు తెల్లగడ్డ వేసేసి కారంము ధనియా పౌడరు వేసి చేస్తాము
అ
మామూలుగా చికెన్ మసాలా ఆటలేముండదు
చికెన్ మసాలా అంటే ఇంకా అవి నార్ మసాలానే ఇంకా చికెన్ మసాలా అంటే చికెన్ మసాలా పొడి వేస్తారు అంతే ప్రతి మసాలా కర్రకి కొబ్బరి తెలవాయలు ఎర్రగడ్డ అల్లా ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇకా కారంపొడి ధనియాల పొడి ఉప్పు పసుపు ఇన్న నార్ల్ ఇవన్నీ నార్మల్ వేసేదానికి న్న విన్న వేసది
మేం చేసేది వేర అంచ అంతే మిరియాలు పౌడర్ ఎక్కువ వేసేస్తాము లాస్ట్ లో వేసుకోము ఆ తెల్ల గడ్డలు వేస్తాము ఆ నువ్వు చెప్పినట్టు అల్ము వేసుకుంటాము ధనియా పౌడర్ కారం పౌడర్ వేస్తాం అంతే కొబ్బరి కొత్తిమీర వేసరలేదు
అది సరే
మా అమ్మలు చేస్తున్నప్పుడు మా అమ్మలు సైడ్ చేస్తున్నప్పుడు పాలు వేసి చేస్తా ఉండారంట దాంట్లో
ఆహా ఆ
అది టేస్ట్ ఎట్లాంటుందో తెలిదు
చేస్తారంటే పలావ్ పలావులు ఒక
ఆహ నార్మల్ కర్రీనే పాలు పోసి చేస్తా ఉండంట
పెరుగు వేసి చేస్తారు ఏదైనా కర్రీలేలోకి
ఆ మా అమ్మకి చెప్తే ఇట్లు చెప్పి ఇట్లా మష్రూమ్స్ చేసింటమి అని అప్పుడు చెప్పింది మనము చేస్తా ఉంటుంది పాలు వేసి చేసేది ఇక్కడ మన ఇంట్లో చేసిన లేదు
హమ్
ఇంకా ఏమేం చేస్తారు వెరైటీస్ చేస్తారుమీరు నాన్ వెజ్ లో
చికెన మటన చప ఇక్కడ చాప కూడా బాగా చేస్తా బాగా తింటారు బిర్యానీ అలా చే చేయడం అయితే నేను ఎప్పుడు చేయలేదు చేయాలనుకును నను టైమ్ కూడా రావాలిను ఆ సిస్ కూడా టైం సస్త ఫిసుు లో చాలా రకాలు ఉన్నాయి ఫిసుులు కూడా హమ్ అవి కూడా టేస్ట్ బాగుంటాయి చేసుకుని తిన్న హెల్త్ కు మంచిది అవి చాపలు ఈ చికెన్ తిడం కన్నా చప
ఈ సిటీద దొరికేర్లి అద ఫ్రెష్ ఇది అన్న ఐస్ తప పెట్టిన్వ దొరికేదిది
అంటే ఫ్రెష్ ఉ అంటే దొరికేది తక్కువ ఎక్కడనా నా చెరువుల దగ్గర పట్టుకొని వచ్చినప్పుడే నీకు అక్కడ నీకు ఫ్రిష్ దొరికాయి లేదంటే ఐస్ లో పెట్టినట్టు అ తరగలేదుంటే ఫ్రిడ్జ్ లో
అవి టేస్ట్ బాగుండేది లేదు ఐస్ లో పెట్టిన వి ఒకసారి టూ టైమ్స్ ఫ్రెష్గా తెచ్చింది వన్ టైమ్ ఏమో అట్లా ఐస్ లు పెట్ట తెచ్చే అంటే టేస్ట్ చానా డిఫరెన్స్ వచ్చింది దానికి దీనికి
చెడిపోతుంది అంటే ఒకేల ఐస్ లో పెట్టి ట్టేది ప్రాణాలతో ఉన్నా నీకు టేస్ట్ బాగుంటుంది కొన్ని చనిపోయి ఉంటాయా నీకు టేస్ట్ బాగుండదు పోతుంది
ఆ ఎక్కువ ఫిషెస్ కద బార్డరు ఇది సీ ఏ అంద్ర అద కోస్తా అంద్ర అదంతా ఆక్కడ నార్మల్గా రొయ్యల్ అమ్మో పీతలు మనము వరి ఎ ప్లస్ సమ్ అట్లే చేసేసి భూమి చేసి పెడతారంట ఉమ్ అవి డిఫరెంట్ కంట్రీస్ కి ట్రాన్స్పోర్ట్ అవుతాయ్ అంట
ఉమ్
చేస్తారంట అది ఫార్మింగు
ఉమ్
కానీ నేను రొయ్యలు పీతలు ఎప్పుడు తినలేదు అవి టేస్ట్
రొయ్యలు కూడా పీతల అంటే మేమి పుడుతున్నా మనం ఊరి మొబైల్ల్లో చూస్తుండడమే అయినా మనం ఎప్పుడు వాళకి వాటి మీద చూపించేమో తినాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు వాటి రొయ్యలు తినచ్చు పీతలు అంటే తెలిదు కన రొయ్యలు తినొచ్చు రొయ్యలు కూడా రొయ్యలు కూడా పకోడా చేస్తారు కర్రీ చేస్తారు ఆ అందులోకి బిర్యానీ లాగా కూడా చేస్తారు రు రొయ్యలు గ బిర్యానీ ప్రాన్స్ బిర్యాని అంటారా పలావ్ లో కానీ బిర్యానీ లో బాగుంటది మన నాన్ వెజ్ నానా మన వెజ్ కర్రీ తిన్నట్టే ఉంటుంది టేస్ట్ నీకు
అవునులే
ఉమ్ అది మనం చేసే దాన్ని బట్టి వస్తుంది టేస్ట్ వచ్చిన
అవునవును
ఉమ్ అవి నీటిలో ఉండేవి కాబట్టి నీకు
ఉమ్
అవును అవి కూడా ఇట్లా చికెన్ ఎట్లా అయితే చేసుకుంటామో అది వాటిని కూడా అలానే చేసుకుంటారు
ఉహూ
ఉమ్ మా సైడ్ దొరుకుతాయ్ కానీ మేము తక్కువ తినడము రొయ్యలు తినము చాప తింటాం చాప అయితే తింటాము
మీకు దొరుకుతాయ పచ్చివే
ఆ పచ్చివే దొరుకుతాయి అక్క
ఉమ్
మా ఊ మాకు దగ్గర లో డామ్ ఉందా డామ్ ఉంది ఇంకా నీళ్ ఒక్కో ఇవేల వానలు పడిన వాళ్ళు డ్యామ్ గేట్లు ఎత్తినా కానీ నీళ్ళు అనేవి ఎక్కువ వస్తాయి కదా అప్పుడు చిన్న చిన్న కాల కాలవలల్లోకి వస్తాయా కాలువలు అంటే మంచి కాలువలే నీళ్ళు ఆ నీళ్ళు డ్యామ్ నీళ్ళు వస్తా ఉంటాయి కదా
అవునులే ఫ్రెష్ వాటర్ వస్తా ఉంటుంది దానికి కెనాల్స్ కి
ఆ వాట్ వాటిలో ఉంటాయి వస్తుంటాయి నేను ఏడిచినన్నా పోయి పట్టుకొని వస్తారు వలా వేసిలేదంటే ఏదనా పట్టు పట్టుకొని ఏదన్నా ల లుంగి కానీ చీర కాని అలాంటివి పట్టుకొని తీసుకొని వస్తారు
ఆ అవునండి
హ్మ్ వాటికి అంత పైన బుప్పి తీసేసి లోపల సన్నని నారు ఉంటుంది అది తీసేస్తే టేస్ట్ బాగుంటది లేదంటే చేదు వస్తుంది
ఆ ఔనా
తింటాం ఇక్కడ చానా బాగా తింటారు రొయ్యల్ తక్కువగా దిగినాయి అంటే అవి కూడా తెచ్చుకొని తింటాడు చేపలు అయితేనా వెజ్ వెజ్ కర్రీ వేసుకున్నా ఆ
ఆ చేపలు పులుసు పెట్టి చేసేది బాగుంటుంది
హ్మ్ చేపల పులుసు రొట్టె రొట్టె అయితే ఇంకా అందులోకి రెం డబ్బా పైన బాగుంటుంది చేపల పులుసు పులుసైనా బాగుంటుంది అంటే ఎక్కువ క్వాంటిటీ నీ నీకు నీళ్ళు అవసరం లేదు అందులో చింతపడు నీళ్ళు పోసుకున్నామంటే నీకు అందులో నీరుంటుంది నీకు చేపలో అది ఉడికిందంటే నీరు శాతం వస్తందా నే ఎక్కువ నీళ్ళు పోసినాం అనుకో పులుసు పులుసు అనేది టేస్ట్ బాగుండదు చింతపండు నీళ్లు పోసి మసాలా అన్ని వేసి చేసినావంటే కలిపి బాగుంటుంది పులుసు కూడా వస్తుంది స సరిపోతుంది రొట్టల్లో కి అయితే పడిక పిడికి అది